హలో హలో నమస్తే రం అండి బాఉన్నారాండి
ఆ బాఉన్నామండి మీర్ బాగున్నారా
ఆ బాఉన్నామండి ఏం చేస్తున్నారండి
తి ఏంలేఅండి ఖళీనె మీరు
కాలీనె అండి తిన్నారాండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నావండి మీ వూర్లో ఏ ఫె బాగా జరుపుకుంటరండి
మా ఊర్లో అంటే ఉగాది జరుపుకుంటారు అంది పండుగలు బాగా జరుపుకుంట్రు బట్ ఎక్కువ గంటే ఇది గొరం పండుగ అని ఊర్ లో చెరుపుతారు ఆ
ఓహో అవునవునండి అంటే అద అంటే అన్నిటికంటే అది బాగా చేస్త
ఆ నటుకోంటే అది బాగా చేస్తారు
ఆహా ఆ ఎలా జరుపుకుంటారండి అది పడుగ
అందరు ఆడవాళ్ళలే అది
అవును అవున అవునండి గోర పడుగంటే ఇంకా ఆడవాళ్లదే మొత్తం
ఆ మగవా
ఆ అవున్ అవును లేండి మన ఊరికే చూడ్డం వరకే మనం
ఆ వాళ్ళు దీపాళు గాని తీసుకునేసి అమ్మవారిని అమ్మవారికె ప్ర దీప ఆరాధన ఇచ్చేసి వస్తారు బట్ మగాలు చూడానికి అప్పుడు వాళ్ళందరు హారతి ఇచ్చేటప్పుడు మా మొదకి ఎంట్రీ కూడా ఉండదు హులకి
లేండి మనం ఒక అ అంటే ఆ వాళ్ళంతా వెళ్తారు కాబట్టి మనం వెళ్ళడానికి ఉండదు అనుకుంటా
ఆ వాళ్ళ మొత్తం అయిపోయినాక లాస్ట్ లో ఇంకా కఖళీగా ఉంటే అప్పుడు వెళ్ళాలి లేదంటే నెక్స్ట్ లో వెళ్తాం అంతే
ఓహో అంటే వాళ్ళంతా అయిపోయి అవునులేండి వాళ్ళంతా అయిపోయిన తర్వాత మనం పోవాలా బ
ఆ ఎందుకంటే ఇప్పుడు ఊరు మొం ఊరు మొత్తము రావాలి హారతి తెచ్చుకోవాలంటే అది కొందె సర కొట్టదు
అవున అవునులేండి అవళ అంతా అవ్వాలంటే
ఆ
మ్ వాళ్ళంతా అవ్వాలంటే అవునవునులేండి
ఆ నైట్ టైం ఒకే ఇస్తారు కదా ఆ వాళ్ళు సాయంత్రం ఐదున్నర స్టార్ట్ అయితే అదే పదివుతుందండి మత్త కంప్లీట్ అయ ఎందుకంటే ఒక అవునండి ఎందుకంటే అందరూ హ్మ్ మత్తం కదా
అవునువును ల్యాండ్
ఆ ప్రతి ఇంట్లో నుంచి ఆ ప్రతి ఇంట్లో నుంచి దీపాలునే వస్తూనే ఉం టాయి అందరుూ ఒకరు తరువాత ఒకరు ఉండాలి కాబట్టి అంత సబయంగా వచింధి
అవునులేండి చాలా అందరు అ అయిపోవాలంటే సుమారు టైం పడుతుందిలేండి
అవునండి మీ మీరే ఎమానా వినారా అండీ పండగా
మా ఊర్లో కూడా అన్ని జరుపుతాము గానీ ఉగాది శివరాత్రి బాగా జరుపుకుంటాంండి మా ఊర్లో ఉగాది ఫేమస్ అండి మా ఊర్లో ఆ ఉగాది ఫేమస్ ఎందుకంటే అంటే ఒక సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం జరుపుకుంటాం అండి అంటే ఒక సంవత్సం వదిలి ఇంకో సంవత్సరం రెండు సమస్త
ఉమ్ అట్లా అండి మా ఊర్లో ప్రతి సంవత్సరం జరుపుతారు
లో కూడా అంటే ప్రతి సం ఉంటుందండి కానీ ఒక ఇది ఉంటుందం మా ఊర్లో ఏంటంటే నార్మల్గా ఆ దేవుడి సామాన్లు ఉంటాయి కదండి ఆ దేవుడు సామాన్లు అనేది ది పొద్ ఉదయం ఆ రెండు ఒకటిన్నర రెండు గంటల సమయంలో ఊరు బయట వం అంటే వంక అంటే తెలుసు కదా కాలువాలు నీళ్ళ ఉండ ఆ నీళ్ళ వాటి రండవు కానీ నార్మల్ జస్ట్ అంత మట్ మట్ మట్ ఉంటది అక్కడ పోయి ముందే ఆ ముందే గుంత తవ్వి ఉంటారంండి అక్కడ
ఆ
ఈ దేవుడు సామాన్లు అక్కడికి తీసుకు వెళ్ళి అక్కడ పూజ చేస్తార అనమాట
ఆ
ఉమ్ పూజ చేసిన తర్వాత ఒక అర్ధ గంట అలా పూజ చేసిన తర్వాత దేవుడు ఆ పూజారి ఒంట్లోకి వస్తాడు అనేది మా ఊరి నమ్మకం
ఓ అవునా అండీ
ఉమ్ అవునండి ఆ వచ్చిన తర్వాతా ఇంకా దేవుడిని మళ్ళా రిటర్న్ గుడి దగ్గరికి దగ్గర దగ్గర ఒక టూ కిలోమీటర్ త్రీ కిలో మీటర్స్ పైనే ఉంటుందండి అంత దూరం వెళ్ళి ఇ అంత అంత పూజ చేసుకుని దేవుడు వచ్చిన తర్వాత మళ్ళా రిటర్న్ వస్తున్నాడు రిటర్న్ వచ్చేటప్పుడు ఇక ఆ రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా అంతే అండి హడావిడిగు ఉంటుంది ఇంకా పాటలు పెట్టుకొని డ్రమ్ ని ఇ ఎ ఎగురుతా ఉంట ము దేవుడు ముందు ఇంక చింతలు వేసుకుంటూ వస్తామండి
ఆ
ఉమ్ ఇంక అంతా వచ్చేసరికి గుడి దగ్గరకు వచ్చేసరికి ఉదయం ఆరు గంటలు ఏడు గంటల సమయం పడుతుందండి
ఆ
ఉమ్ ఒక్కసారి ఇంక గుడి దగ్గరకు వచ్చిన తర్వాత గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేపిస్తారండి దేవుడితో
అవునండి
ఉమ్ అప్పుడు ఈ వాటర్ తీసుకొచ్చి అంతా జనాలు ఆడవాళ్ళు వాటర్ తీసుకొచ్చి దేవుడి కాళ్ళకేసి కాళ్ళు అంటే ఆ కాళ్ళు అక్కడ పండుకుంటారు దేవుడు వచ్చి ఆ వాళ్ళ ఆశి నుంచి పదండి అందు వల్ల మంచి జరుగుతుంది అ తారు
ఓకే అండి మా ఊర్లో కూడ జరుపుతారు బట్ మరి ఇం త గ్రాండ్ గా ఎందుకంటే మీరు సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం జరుపుతారు కదా అందుకు మా ఊర్లో ప్రతి సంవత్సరం జరుగుతారు బట్ ఆ బట్ లాస్ట్ ఏడు సంవత్సరాల నుంచి ఇంకా బాగా జరుగుతుంది అనమాట అది ఎలా అంటే ఒక స్వామీజీ లాంటి ఒక అతను
అవునవునులేండి
అప్పుడు మఠంలోనే ఉంటాడు ఆ ఉగాది పండుగ క్కి ఆయన అమ్మవారిని అలకర అలంక పని చేసి ఊరు మొత్తం ఇలా అది కదా
అవునవునులేండి రథం లాగుతారు
రథం లో అనే అంటే పల్లకిలో తెస్తారు రథం కాదు
అవున అవునులేండి ఆ ఆ పల్లెకిలో తెచ్చి ఆహా
మఠం లాంటిది ఉంటుంది అక్కడికి వెళ్ళేసి ఈ పురాణం అనేది చెప్తాడు అన్నమాట కొంచెం
ఓహో అవునవునులే ఎందుకు జరుపుతారు ఏ విధంగా జరుపుతారు అనేసి కొది
ఆ అన్ని డీటెయిల్స్ కదా ప్రతి సంవత్సరం చెప్తాడండి అ మొత్తం ఆ కథ మొత్తం చెప్తాడు అది ఎన్నిసార్లువిన్నా కూడా
ఊ ఊ అవునులేండి అదే అదే చెప్పే విధానంలో మనకు ఇది ఉంటుందిలేండి వినాలీ అనే ఆసక్తి ఎక్కువ ఉంటుంది
అంతే కాకుండా ఊర్లో ఒక చిన్నపిల్లలు ఉంటరు కదా ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉంటారుగా వాళ్ళ ఆ పిల్లలకి అమ్మవారు ఆ గట అంటే వా అలాగ అలంకారం చేసి అమ్మవారిలాగా ఒక ఏడు మందిని అలా అలంకరించి చేసి తెస్తారు అనమాట మఠం దగ్గరకి అప్పుడు వాళ్ళు నిలబెట్టి చేసి బాగా ఆ ఆ నాటకం లేదు చూడ్డానికి సేమ్ అచ్చం అమ్మవారు లాగానే ఉంటారు చూడ్డానికి అలా ఉ వాళ్ళని ముందు నిలపెట్టి కథ చెప్తాడున్నమాట
ఆహా అవునండి బాగా జరుపుతారు అండి మీ ఊర్లో కూడా మా ఊర్లో అంట ఆ నాటకంలో ఏది ఉండదు కాని జస్ట్ అయిలా మా ఊర్లో ఇలా జరుపుకుంటాము
ఆ అది కాకుండా వీళ్ళు అప్పుడు ఎండకప్పుడు ఈ జమ్మి చెట్టు చ ఉంటుంది కదా ఆ జమ్మి చెట్టుని ఎందుకు తీసుకుంట ఉంటారు అంటే అప్పట్లో పాండవులు ఉంటారు కదా వాళ్ళ యుద్ధానికి వెళ్లే ముందు వాళ్ళ ఆయుధాలు అనేది అక్కడే పెట్టేసి వచ్చేస్తార అనమాట
ఓ అవున అవునులేండి
ఆ జమి చెట్టుని కొలుస్తారు
జమ్మి చెట్టు కింద వాళ్ళు పెట్టేసి
ఆ అప్పుడు వాళ్ళ జమ్మి చెట్టు ఉంటుంది కదా అక్కడ కుమ్మం పెట్టేసి వెళ్తారు అనమాట ఇద్దరినికి ఆ అ మామలుగా అదేమో ఉండదు కదండి మొత్తం తింట డీటెయిల్ గా
ఆ అదేలే అండి
వాళ్ళు ఇద్దరిని వెళ్ళలే ముందు అక్కడ దాచి పెట్టి వెళ్తారు అనమాట ఆయుదాలు అనేది
ఆ అవునులేండి అదే ఆ స్టోరీ కూడా నేను కూడా విన్నా అండి
బట్ మనకు గుర్తుండేది కొంచెం
ఆ అంతేలెండి మనకుకొద్దిగా అంతే అంతవరకు తెలిసు ఉంటుంది ఆ
ఆ అప్పుడుకి బాగా వినేటప్పుడు మాత్రం బాగా ఆ
ఆ అప్పుడు అంటే సంవత్సరం అయిపోతుంది కదని మళ్ళా మరిచిపోతాం
ఆ మళ్ళ ఇంకో సంవత్సరం అందే చెప్తాడు అదే కథ మాత్రం అదే ఉంటుంది బట్
ఆ అంతే అవునులేండి మరిచిపో ఉపయోగ కొద్ది ఇంకాక్కువ వినాల అనిపిస్తుంటుందిండి ఆసక్తి
అంతే కాకుండా జ ఆడ తీసుకుొనిసి ఏమ పిల్లలు గానీ ఎవరైనా కూడా ముసలమా పద్దలుకి నమస్క
ఆ అవునండి వాళ్ళకి ముసలి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసు చూసుకుంటే మంచి జరుగుతుంద అంటారు
ఆ
ఉ అవునులేడి మా ఊర్లో కూడా ఇప్పుడు చేస్తామండి అ జమ్మి చెట్లు ఆకులు తీసుకు వచ్చి పెద్దవాళ్ళకి ఇచ్చి వాళ్ళ నుంచి ఆశీర్వాదం తీసుకుంటాం ఏ ఇంకా మా ఊర్లో అంటే ఇంకా శివరాత్రి కూడా బానే జరుపుకుంటామండి శివరాత్రి ఆహ్ రోజు నైట్ అంతా రోజు జాగరణం. చేసి భజన చేస్తాము మధ్య మధ్యలో. కొద్దిసేపు బ్రేక్ తీసుకొని టీ స్నాక్స్ అన్ని అక్కడే గుడి దగ్గరే ఉంటాయి మొత్తం.
అవునండి అంతేకదా.
ఏ
ఆహ్ జగరణ పెట్టుకుంటే అర్థం కాకుండా మా మా తినే దగ్గర కూడా ఉంది దేవు నీవు దీ.
అవునవునులేండి.
సరే మొత్తం జాగాణ మొత్తం పరిచేసి మొత్తం అక్కడే ఎవరు ఇంట్లో ఉండరు అనమాట మొత్తంక్క
అవునవును అందరూ ఇంకా గుడి దగ్గర ఉంటాలండి భజన చే
ఉమ్ ఏదో ఒకటి ఇంకా ఏదో ఒకటి ఎంట ఆహ్ ఎంటర్టైన్మెంట్ కీ ఎంటర్టైన్మెంట్ కోసం ఇంకా స్క్రిప్ట్ అంట డాన్స్ లాంట. ఏదో ఉంటే వాళ్ళకి నిద్ర రాకుం మా ఉండాల్
నిద్దర రాకుండా బోరు కొట్టకుండా పిల్లవాళ్ళకి.
ఆహ్ తర్వాత గేమ్స్ కంప్లీట్ చేసేది తర్వాత ఇది మామూలు. స్టవ్ అట్రే ఎదో స్టవ్ తేచ్. చేసి మనం ఇట్లా బజ్జీలు. ఉగ్రని అలాంటివి బ బోరుగులు అలాంటివి.
కాని బజ్జి కచ్చితంగా పెడతాము పెస్. శివరాత్రికి ఉగ్రాని బజ్జి మ్యాండేట్. చట్టే
ఆహ్ అది కంపల్సరీ ఉంటుంది అదే కాకుండా ఇది కొగ్గుందలు ఉంటాయి కదండి. ఊరంతా మహాభాషణలు గుల్లో మళ్ళీ ఇది. పానకం అనేది.
ఆహ్ పానకం మా ఉదయం పూట ఇంకా. అది ఇంటికి ఇల్లు అందరికి పంచ్. అదిగి అది ఉండాలి కంపల్సరీ గా ఉండాలి అవన్నీ ఇంక మా ఊర్లో ఇంకా అవన్నీ అయి. పోయిన తర్వాత నెక్స్ట్ డే సాయంత్రం పూట. రథం లాగుతారండి. ఒక కిలోమీటర్ అంత ఉంటుంది డీస్ తెల్సు లోతం రాక్ రతం ల క్ కొని పోయి మళ్ళా రిటర్న్ గుడి దగ్గరకి తీసుకొస్తారు అప్పుడంతా చూడ్డా మీజ్ చాలా మంది జనాలు వచ్చింట్రూ కాబట్టి చాలా బాగుంటుంది అక్కడ అంతా
శివరాత్రి మీ ఊర్లో రతం బాగా ఉండేది ఇంకా వేరే ఏమన
శివరాత్రికి ఒకటే మా ఊర్లో రత్ సంలది వెళ వేరే వేరే పండుగలకి. ఏం రథలులాగేది ఏముండదు.
ఓకే అండి సరే అండి మీ విలువైన సమాచారాన్ని చాననే చెప్పారు
హాలో మీరు కూడా మీ సమయాన్ని కేటయించినందుకు న సరే అండి